అది నేను పండగ కదా ఎక్కువ మంది ఉంటారు నేను అంత ఒక్కదాన్ని నిల్చోలేను క్యూలు ఎంత పొడుగు ఉంటదో హైదరాబాద్ లో అయితే ఒకసారి ఎప్పుడో ఏదో పండకు ఎల్లానే నేను మా ఫ్రెండ్ వెళ్తే ఓ యమ్మ ఎన్ ఏంది నా ఓ నాలుగు కిలో మీటర్ల దాక క్యూ ఉంది ఫోర్ కిలోమీటర్స్
ఆ
ముక్కోటి ఏకాదశి అనుకుంటా అప్పుడు
ఎప్పుడో ఉన్నాయ్ అమ్మవారి గుడిలో క్యూ ఉండడానికి కూడా పెద్దగా ఏమి ఉండదు ఓకే నా చిన్న గుడి సో వెళ్లిన మార్నింగ్ వెళ్తారు అందరు గుడికి నువ్వు ఎలాగో లేచేది టెన్ లెవెన్ అవ్వుది గా
ఆ
ఆ అప్పుడేగా వెళ్తావు
అనుకుంటుం
ఆ అప్పుడు వెళ్ళు స్ట్రైట్గా వెళ్ళిపో అమ్మ వారు రైల్వే గేట్ వస్తది రైల్వే గేట్ దాటు ఇంకా కొంచెం ముందుకెళ్ళు అవునా లెఫ్ట్ సైడ్ గుడో చుద్ది అమ్మవారిది
ఉమ్ హు స్ట్రైట్ గా వెళ్తే ఇది గేట్ వచ్చేస్తదా ఓకే సరే పోతలే రేపు
ఉమ్
పోయి ఎట్లైనా ఉగాది పచ్చడి తినాలని ఉంది అంటే ప్రతి ఇయర్ పోతావ్ పదికి
ఇంకా నేను అదే శివాలయంకెళ్తా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊరికి
ఊ మ్
ఇ
రేపు నా ఎనక పిల్ల ట్రెడిషనల్లో వస్తదంటా
రానిలే నువ్ కూడా కట్టుకుంటావా
నాకదే తెలియట్లా నువ్వు ఉంటే కట్టుకునేదనేమో నువ్ వెళ్లిపొతున్నావ్ కట్టుకోబుద్ధి కావట్ల
గుడికేగా కట్టుకుంటావు
నేను చెప్పేది ఆ పిల్ల హా లేదు కట్టుకోను వేరేదేదోట్
అహా ఆఫీస్ కెల్లి ఓకే ఆఫీస్క్ ఎళ్లుంటే ఇద్దరం కట్టుకునేదానివేమోనే, నేను ఒచ్చుంటె ఆఫీస్ కే
నువ్ నువ్వు ఉండుంటే ఆఫీస్ కైనా టెంపుల్ కైనా దేనికోదానికి క్కట్టుకునేదాన్ని నా ఎనకపిల్లంటే ఈ పొడుగు పిల్ల గాదు, ఆఫీస్ లో నా ఎనక కూర్చుంటాందే పిల్ల ఆ
నీకిష్టమైన అమ్మాయే గదా
ఆ
ఈ పొట్టమెకొకామే ఇష్టం మా ఆఫీస్ లో
ఆ క్రష్ బావుంట్టద్ది, ఆ పిల్ల బావున్ అంటే
ఆమ ఆమె బాగుంటదంటా, అందుకని ఆమంటే ఇష్టం.
ఎందుకో బాగ అనిప్
చూసావా? ఇనిపిస్తుంద వాయిస్స్ చూడంగానే నచ్చిందంట
ఆ నేనూ వర్క్ ఫ్రమ్ హోమ్ జేసేటప్పుడు గూడా ఆ పిల్లన్ చూస్తా ఉండేదాన్ని అవు
వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు గూడ అమ్మాయిని చూస్తానే ఉండేదంట కేమెరాలు
కనీ ఇప్పుడంతన్
ఏమో మరి
నేనంటా హా
అమ్మాయివ అబ్బాయివ అంటుంది
అట్ల ఏం కాదు నాకు నచ్చి ఎవరైనా నచ్చితే చూస్తా కనీ ఇప్పుడు రోజు చూస్తా చూస్తా అంత అనిపిట్లేదులే.
అయితే కెమెరాల రోజు
ఆ కొంచెం ఆ అంటే ఆ పిల్ల ఫేస్ కొంచెం కలగా అనిపిస్తది
మంచిదమ్మ మంచిది
ఎప్పుడు కుంకం బేట్టుకోన్ ఉంటది, ఎప్పుడు పెడతది.
తేనా హ్మ్
ఈ రోజు క్యాబ్ లో నలుగురేసారు నువ్వారోజు మోఖం మీద డోరేసావ్ జూడూ అలా ఓడు వచ్చి ఆ వోడు నా పక్కనే గుర్ర్చున్నాడు, ముందూ ఐ క్యూ సూపర్వైజర్ ఎవరో గూర్చ్ ర్చున్నరన్కుంటా అయితే ఆయన ఆ టిన్ ఫ్యాక్టరీ దగ్గర దిగేసాడు ఈడు ముందుకెళ్ళొచ్చు గదా, ముందుకెళ్ళకుండా ఆడే కూర్చో ఉన్నాడే. ఎల్లలేదెంది ఎల్లలేదెంది చూత్తాన నువుడ్త్ కదల్నే కదల్లాడే కూర్చున్నాడు
నీ పక్కన గుచ్చ్, నీ పక్కన గుర్చున్నాడా? పొడుగామే నువ్ ఒక క్యాబ్ గదా
ఎవరా
పొడుగామే నీ క్యాబే గద్
పొడుగాం వాడు ఇంకో ఆయన అదే సూపర్వైజరు నలుగురుమ్ ఒకటి వాడసలు కదల్నే కదల్లేదు ఎళ్లకుండ ఏందో వాడు నాకర్ధం గాదా
ట్లాడొచ్చు గదా
లేదు నీకు డైరెక్ట్ తినిపించాలి దొంగసచ్చినోడు నువ్వు డోరు సగంసగం తీసేసి పోతే ఇనిపియ్యక వద్దులే
ఉన్నారా అయనా సావలే
వెసెడుడు ముందే వాన్ బడి చలి పుడుతుంటే డోర్ ఓపెన్ చేస్తాడు క్యాబ్డోరు ఎదవా
మంచి కంపెనీ దొరికిందిలే మీకు
రోజు అంతే చలీకి చచ్చిపోతుంటే డోర్ ఓపెన్ చేస్తుంటాడు
అప్పుడు నాకు ఫోన్ చేసి తిట్టాలి చ్చినళ్ళార వర్షం పడి పడుతుంటే చలిస్ స్తుంటే ఎవడరా ఈ టైమ్ లో డోర్ తీసేదనీ ఇండైరెక్ట్ గా తిటాలి
వద్దులేని గమ్ముగైపోయా అందుకే ఈ రోజు నీకు ఫోన్ లా మధ్యలో ఇరుకోను కూసున్నా వాడు గదిలితే కదా
ఓకే నీకు రైట్ సైడ్ కూర్చున్నాడా న లెఫ్ట్ సైడ్కి కూర్చున్నాడా
నాకు లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు లావణ్య డోర్ సైడ్ కూర్చుంది మధ్యలో నేను కూర్చు
అది ఒకేలే
అట్ట చేసి అట్ట చేశారు
సర్లే
నన్న ఈరోజు అప్పుడే నిద్రపోతున్న
పేరు ప్రతిసారి ఎ ఎత్తి ఎత్తి ఎత్తి ఈమెకి నేను క్లాస్ తీసుకోవాలా పేర్లు ఎత్తొదు పోనీ పోన్లే
నీ డోరులు వేయనీయట్ల నిద్రపోతుంది ఊరికుపోతున్నావు కదా మంచిగా హా ఏంది ఇంగ్లీష్ పిలునట్టుంది
అ
ఇంగ్లీష్ పిల్ల ఇదిగో ఇది విడిగా మెటీరియల్ తీసుకొని కుట్టి చ్చారు కదా నాకు తెలుసు నా దగ్గర డబ్బులు లేవు కానీ ఓకెరా
నేను నేను చెప్పా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అన్ని
ఆ నాకు కూడా కావాలి నాకు కూడా కావాలి
నీకు ఏ క్లాత్ నచ్చినా ఏ డిజైన్ తెచ్చినా పర్వాల తెచ్చే
వీడియో కాల్ చేయీ ఒకసారి
నే జసద వీడియో
నా నెంబరే లేదు ఆమె దగ్గర
సే న్నె మరీది ఏదు వీడియో కాల్ మనీ మన పెద్ద అక్క ఉంది కదా అడ్డా
హా ఆ పెద్దక్క పెద్ద అందరు వెళ్తున్నారె ఇంటికి
ఈరోజే ఈరోజు జంప్ అంటా ఆమె కూడా సర్లే అయితే నంబర్ ఇవ్వు అంతే కదా హ్మ్
ఏందో అట్టా అయిపొయింది జీవితం అందరు ఇండ్లకు నేను ఇందాక ఒక్క రీల్ చూసా బెంగళూరు మొత్తం చాలా ఫే ఫుల్ హెవీగా ఉందంట అందరు పండకి ఊర్లుకెళ్తున్నారు
అదే చెప్పేది అందుకే అస ఖాళీ లేదు వాటిసి
ఉమ్
ఉమ్
ఈ రోజు మా ఆయన చెస్ చేసి మరి ఎక్కడంట
ఆహా
ఎక్కడ రామో ఈ రామోజీ ఫిలిం సిటీ దగ్గరేకడు ఎందుకా అయనెప్పుడో పదిగనుకున్నడాంట బస్సు ఆడ చూస్తే ఎనిమిదికె అంట ఒడు కాల్ చేస్తున్నాడంట ఇన చుస్
ఒక్క నిమిషం ఉండు నియ్యవ్వ
ఏందే ఏమన్నసుతన్నావా
ఈ ఏమో ధర్మవర వచ్చి నెంబర్ అడిగింది నా నక్ దెలిదు గదా క్లాత్ గురించి ఒటి గురించి గీ నెంబర్ ఇద్దాం అనుకుంటే రాలే అది
స నా నెంబర్ నీకు ఏడ గుర్తుంటదిలే
నా నెంబర్ జెప్ప
నీ నెంబరు మళ్ళీ చెప్తా
నీకు తెలియదులే నాకు తెలుసు ఆ విషయం ఎందుకో
నిది నైన్ సిక్స్ తరవాత ఎన్
ఏందో ఉంది లాస్ట్ అయితే డబుల్ సిక్స్ తరవాత ఏదో ఉంది
ఏ
ఏదో ఒకటి నీ ఫోన్ నెంబర్ లో ఉన్న ఏ రెండు మూడు నంబర్లైన చెప్పాను కదా
ఇగ అట్ల ఎయిట్ ఉంది జీరో ఉంది సెవెన్ ఉంది త్రీ ఉంది అ నేన్ కూడా చెప్తా అట్ట
అదే చెప్పాలి
ఉమ్
ఇంకేం సంగతులు నాకు మంచి కాదు నా దగ్గర రూపాయి డబ్బు లేదు ఆ పిల్లక్ హోటల్ తీస్కారమ్మని చెప్
సెవెన్ ఫిఫ్టీ ఏ గద నేనీస్తాలే కావాలంటే
నే నేను నచ్చితే ఇంకా ఇంకో కేజీ రెండు మూడు కేజీలు కూడా తెప్పించుకుంటా
ఏప్పిచ్చుకో
కాదు కేజీ కేజీ అంటే ఆ మనకి మీటర్ల లెక్కన ఎన్ని మీటర్లు ఉంటాయి అని
డ్రెస్సింటది కదా ఆ డ్రెస్ సం ఇన్ని మీటర్లు అంటే డ్రెస్ ఉంటదా
ఉహు
చూద్దాంలే మాట్లాడు
పెళ్లిలో పని తీసి పెట్టేస్తే నక్ కొంచెం అప్పటికప్పుడు ఇది లేకుండా ఒకటొకటి కుట్టిచ్చేసి పెట్టేసుకుంటే జీతం వచ్చి టప్పుడైనా మా అమ్మోళ్ళకి అంత బాదుండదన్
ఓకే మంచిగా సెలెక్ట్ చెయ్ డ్రెస్సెస్
అందుకే మంచి పైట్లయి కొనుక్కోవచ్చు పైట్లు ఏసుకో లోపల ఖచ్చితంగా
ఉమ్ అందుకే మంచిగా సెలెక్ట్ చేయీ నగ్గూడ నాక్ కూడా సెలెక్ట్ చేయి మంచిగా డ్రెస్సులు
ఎందుక్జేనేనా ఇద్దరికొకటె ఉన్నా పర్లేదు నువ్వు ఆడాడ ఏసుకుంటా నేను ఇడాడ ఏసుకుంటా ఎంద్ ఏంది నేలగుతున్నావా
ఇప్పుడు మదనపల్లం వచ్చింది
ఓయమ్మో ఇప్పుడు అందరు సర్ది ఊరిక వెళ్తారా ఉండు మళ్ళీ చేస్తా